హలో
తేజా చెప్పు బావున్నవా?
బావున్నా నువ్వు ఎలా ఉన్నావు?
బావున్న
తిన్నావా
తిన్నా
ఏం తిన్నావు? ఏం కర్రీ?
ఆ ఆలు ఆలు కర్రీ ఆలు కర్ర కర్రీ చేసిర్రు
బాగ చేస్తున్నారా? ఫుడ్ నచ్చుతుందా?
ఏమో ఇంక అట్లా మరి అంతేం లేదు ఇంక తినాలి. కాబట్టి తింటాం. అంతే అంత ఏమీ అనిపించట్లేదు.
కర్రీస్ బాగోలేకపోతే అడగరా మీరు క్వశ్చన్ చెయ్యరా?
క్వశ్చన్ చేసినా కానీ నెక్స్ట్ టైం మంచిగ వండుతం. నెక్స్ట్ టైం మంచిగా వండుతాం అంటారు. కానీ సేమ్ రిపీట్ అదే రిపీట్ చేసరు. ఆ తప్ పదు అన్నట్టు తినడమే ఇగ చెప్పాలి
వర్షం వస్తుందా మీ దగ్గర
ఏం రాట్లేదు నిన్న వచ్చింది ఈరోజు ఏం లేదు.
ఇక్కడ ఎండలు వస్తున్నాయి బాగా
అవునా మాకళ్ళి కొంచెం చల్లగ ఉంది మరి ఎండ ఏం రాలేదు. కొంచెం చల్లగా ఉంది. అంతే వర్షం ఏం రాట్లే.
ఇంకా ఎలా ఉంది అంతా ఓకేనా
ఓకే బానే ఉంది. ఇంక అలా నడుస్తుంది
కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? మీ కాలేజ్లో ఇంకా ఎక్కడైనా
ఇంకా ఉన్న ఫ్రెండ్సే కొత్త ఫ్రెండ్స్ ఏం లేదు
ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారా కొత్తగా
బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరు ఏం లేరు నార్మల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మా వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడటం మనం మాట్లాడితే వాళ్ళు అంతే అంతకు మించి తే ఎవరితోనూ ఎక్కువ బార్డింగ్స్ లేవు
ట్రిప్స్కి వెళ్ళారా ఎక్కడికైనా
ట్రిప్స్ అంటే మొన్న గోల్కొండ వెళ్ళినాము
గోల్కొండ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మంచిగుందా
మ్
హలో
ఆ చెప్పు చెప్పు
హలో
చెప్పు చెప్పు
గోల్కొండ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నాను
చాలా చాలా బాగుంది
అలిసిపోలేదా తిరిగి తిరిగి
ఆ కాళ్ళు నొప్పులు వచ్చినాయి కానీ ఏం చేసంమేం పోయింది పొద్దు పొద్దున పోయి ఎండకి ఫుల్లు అసలు మొత్తం ఇం అయిపోయింది కానీ ఒపికతోని ఇష్టం ధోని అంతా తిరిగి చూసినం బావుంది.
మంచిగా మొత్తం తెలుసుకున్నా రయ్ అద ఎంతా కొత్త కొత్తగ మొత్తం
ఆ మొత్తం తెలుసుకున్నాం బాం అది ఎప్పుడో పురాతన కాలంది బాగుంది
ఏమన్నా తిన్నారా? బయట రెస్టారెంట్ కి వెళ్ళారా?
రెస్టారెంట్కి ఏమెళ్ళల ఆ ఎండకి మా పని అయిపోయింది. ఇగ వచ్చేటప్పుడు బిర్యాని తీసుకోని వచ్చి తిన్నాం.
వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంకెక్కడికి ట్రిప్స్ ప్లాన్ చేయలేదా? భద్రాచలం వెళ్తా అన్నారు ఏమైంది అది
అవును వెళ్ళాలి మా ఫ్రెండ్స్కి ఎట్లా టైం కె కలవట్లేదు పోదాం పోదాం అంటారు కానీ ఎప్పుడు పోదామని అది ఫిక్స్ అవ్వట్లేదు. ఈ శ్రీరామనవమికి పోదామంటే చాలా మంది ఉంటరు అక్కడ. అది మనం చూడలేము. ఎంజాయ్ చేయలేము.
హ్మ్ అవును
అందుకే అవి ఆ క్రౌడ్ తగ్గినాక పోవాలి ఒకరోజు చూసుకొని
కానీ ఒకసారి వె వెళ్తే మంచిగుంటది.
అవును మీరెటు వెళ్ళట్లేదా?
మేము ఎక్కడికి అనుకోలే మేము మా ఫ్రెండ్స్ భద్రాచలమే వస్తా అన్నారు. వీలు కుదిరినప్పు ప్పుడు వస్తా అన్నారు. కొంతమంది అరుణాచలం కూడా అన్నారు.
ఆ వెళ్ళట్లే మరి అరుణాచలం బావుంటదంట అరుణాచలం